ఆ తిన్నారా మరి
ఒక్క నీ
నిక్ కవల్నా తిన్నారా మీరు అంటున్నా
ఇంగో ఇప్పుడే మా
అవునా ఈరోజు ఏంటి మరి స్పెషల్ వంటా హలో
లేదండి నార్మల్
బ అవునా
ఉమ్
మీరు కుకింగ్ బాగా చేస్తారా
బాబోయ్ లేదండి ఏదో ఓకే ఓకే మరి అంతా సూపర్ కుక్న్నా
ఆహా అంటే కొంచెం హూ
చేస్తే తినకుండా పక్కకుంట ఉండకుండా జర బాగానే ఉంటది
గూ
థినగాలుగితారు
అ వాయిస్ కో ఒకాకసారి లో ఇనాబాడా ఉమ్ ఒక్కొక్కసారి పదుగిన పడుతుంది
అవునా ఇప్పుడు ఓకేనా
ఆ ఇపుడు వీనాపడుతుంది మళ్ళా కొద్దిసేపటికి లో అయిపోతుంది మీ వాయిస్
హు హు ఏ ఆత్మ ఇతేడని అన్నారు కదా దానివల్ల ఏమో నెక్స్ట్ నడుస్తుందేమో
ఉహుమ్ చు అవునా నెట్వర్ నెట్వర్క్ ఇష్యూ కూడా వ స్థాధి అప్పుడప్పుడు
ఉమ్ అవునాండి
అండీ ఉమ్ మీ బాబా సైడ్ సైడ్కి
ఆ అవునండి
మ్మ్ హు అంటే మ్ ఆ చెప్పాలి ఇంకా నీవే. అ రొటీన్ మా కురు చెప్పాను కదా మా పాప ఇయ్యాల నన్ టార్చర్ చేత్తాంది ఘోరంగనే
ఇగ రేపు హాలిడే కదా అందుకని ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నట్టున్నారు
నిన్నుంచి వాళ్ళ డాడీక్కూడా కోపం తెప్పిస్తాంది ఓకే అండి
మ్మ్ ఓకే
చెప్పండి హ్
హలో
ఆ హలో చెప్పండి
హలో
ఆ చెప్పండి
కొద్దిసేపు మీ మాట వినపడట్లే కొద్దిసేపు ఇనపడతాంది
ఇప్పుడైతే వినిపిస్తుందా
ఇప్పుడు వినబడుతుందా
హుమ్ నాకైతే వినిపిస్తుంది
హలో వే వినబడుతుందా అంటున్నా
ఆ వినిపిస్తుందండి హుమ్
ఆవ్ మద్య మద్యలో కటైతుంది
సిగ్నల్స్ జంప్ అవ్ తుంద్ అనుకుంటా నా తెలిసి ఆ అదైతే బానే ఉందండి
ఆ అంటే నాకు కూడా కొంచెం సిగ్నల్ వస్తుంది పోతుంది కట్ అవుతుంది మధ్య మధ్యలో
అవునా
అ
ఇంకేం సంగతులండి ఉమ్
మ్మ్ అబ్బ ఇంకా ఈ రోజు ఆ అంటే మూవీస్ ఏమన్నా చూసారా ఈ మాధ్యలో
మూవీస్ అంటే పెద్దగా ఏం చూడలేదండి ఖాలీ టైం ఏడ దొరుకుతుందండి అంత టైమే దొరుక్తలేదు
హ‌ అవునా
ఉమ్
చాలా వరకు కొత్త మూవీస్ వచ్చాయి కదా
ఉమ్ చాలా వచ్చాయి చూడాల వరస పెట్టి ఇక ఇయ్యాల రేపు పు ఎల్లుండి మా హా హస్బెండ్ కి హాలిడేస్ కదా అన్ని వరస పెట్టి రోజుకొకటి కంప్లీట్ చేస్తా ఇంకేం సంగతులండి
ఇంకా ఇంకేంటి స్పెషల్
స్పెషల్ అంటే ఏం లేదండి నేనే ఇగ ఇప్పుడు ఏదో ఒకటి కుక్ చే మార్నింగ్ కుక్ చేసిందే ఉన్నది
స అంటే రేపు శ్రీరామనవమి కదా ఏమైనా ప్రిపరేషన్స్ ముందే ప్రిపేర్ చేసుకున్నారా
యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళు స
ఆ
మా హస్బెండ్ వాళ్ళు క్రిస్టియన్స్ అండి సో ప్రిపరేషన్స్ ఏం లెవ్వు ఇద్దరం కలిసి గుడికెళ్తాం కాకపోతే
ఆ అంటే చాలా వర్ కు శ్రీ రామనవమి అంటే అంటే పెద్దగా ఏం ఉండ అందరు టెంపుల్స్ కి వెళ్తా
ఉమ్ ఇంట్లో లేచి దీపం ముట్టిచ్చుకోని అవి ఇవి చేసుకుంటా టెంపుల్స్ కెళ్తారు
అవును జే కొంతమంది కళ్యాణం జరిపిస్తా ఉంటారు కదా అట్లా మీరేమన్నా ఏస్తున్నారా అంటున్నా
తదండి ఏమో ఇయర్ ఎట్లుందో అక్కడ లేకుంటొచ్చేసినా నేను వాళ్ కూడ చెయ్ లే మా మమ్మీ వాళ్ళు చేపిస్తారు లాస్ట్ ఇయర్ ఉండే కళ్యాణంలో కూర్చోనుండే మమ్మీ మమ్మీ మా ఆంటీ కాదు మా ఆంటి వాళ్ళు క్రిస్టియన్స్, మేము. ఉ
ఇంకా, అంటే. మీ. మీ జాయింట్ ఫ్యామిలీయేన, ప్రజెంటు.
జాయింటెన్ కాదండి. నేను మా హస్బెండ్ అంతే, నేను మా హస్. తనఅంతే అండి.
ఓహా ఓకే.
నేను మా హస్బెండ్ ఉంటాం, మా అత్తయ్య వాళ్ళు, ఊర్లో ఉంటారు.
ఊహు.
. వూకె.
ఇంకెన్. చెప్పండి, చెప్పండి. మీ, ఈవినింగ్ మరి ఏం కుక్ చేస్తారు.
మీ వాయస్సు ఒక్కొక్కసారి వినబద్. చేలేదు అందుకేనే మళ్ళీ హలో హలో అ. తిన్న.
అవునా.
అవునా.
ఇప్పుడు బాగానే వినిపిస్తుందా, లేదండి మా ఇంట్లో వాళ్ళు అందరు హెల్ప్ చేస్తారు ఇంక్లూడింగ్. మై హస్బెండ్ అందరు హెల్ప్ చేస్తారు మా బాబు విషయంలో మాత్రం.
ఉమ్.
ఒక్క దానతో టైతే, ఈ పాటికి ఫ్రెస్టేట్ అయిపోయి ఉండాల.
అవును.
ఆన్ దిస్. ఏ శాలకి ఈ పాటికి. ఉమ్ అవ్వదు గదా ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, బా ఇదయితమ్ ఉమ్ అటు ఆల్రెడీ ఎనర్జీ లాస్ అయితా ఉంటది, మళ్ళీ ఎనర్జీ గెన్ అవ్వాలి.
అవును చానా ప్రాబ్లమ్స్ వస్తాయి
కాబట్టి సీడింగ్ ఇవ్వగానే మనమే అన్ని చేయాలి అంటే అవ్వంటారు ఆ విష్ లో మాత్రం మా ఇంట్లో వాళ్లు బాగా
పీడింగ్ ఇచ్చే మా దస చాలా వరకు అలా కోపికుండె అంటే
ఓపిక కాదు కొంచెం మూడ్ స్వింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి
అ
ఎనర్జీ లాస్ అవు గా ఉంటాం బేబీ కొంచెం ఆ హలో చెప్పండి
ఆ అదే చాలా వరకు కూడా చాలా వరకు ఇక అన్నిీ ఆల్మోస్ట్ ఇక అంటే మీకు సి సెక్షన్ అంటే నార్మల్ ఆ
లేదండి నాకు సి సరె నార్మల్ అవ్వలేదు మావాడు లాస్ట్ మినిట్లా హ్యాండ్ ఇచ్చేసింది నాకు
అంటే ట్రై చేశారా నార్మల్ కి
చాలా అ హ్మ్మ్ ఆల్మోస్ట్ ప్రాణాలు బయి ప్రాణాలు వచ్చ అయిపోయింది నాకైతే
అవునా ఇంకా నాదంటే న ఇక నాకైతే ఇ నేను మొత్తం చావు అంచులు దాకా పోయేసి వచ్చిన
ఒయమ్మో
హా
ండి నార్మల్ అతే గట్స్ ఉండాలి నాకు అది దాన్ని బట్టి అర్దం అయితే
హ్మ్మ్ నార్మల్లిిి ఫేస్ చేయాలంటే చాలా వరకు అంటే అన్నిటిని ఫేస్ చేసేంత ఉండాలేద్ నార్మల్ కి
ఆ నిచమండి
మ్ సరే అండి
అండి